హలో
ఏం చేస్తానావ్
ఏం లేదు కాలీ నువ్వు
కాలే బాత్రూం పోతుంది
ా చెప్పు
చెప్పాలీ
రేపు పోతాలట మా ఫ్రెండ్స్ వండర్లాకి
రేపా
ఉమ్ ఇయల మా ఫ్రెండ్ ఉన్నది కదా ఆమె ఉహ్మ్
ఉహ్మ్
ఆమే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పోతాందట
ఆ
అక్కడ నుంచి పోతదట మళ్ళ ఇక్కడ నుంచి అయితే దూరం కదా ఇడ్ నుంచి అక్కడికి
ఇవే పెంచిపోతర
ఉమ్
రోజు అక్కడ నుంచి వెళ్తాద
అక్కడికి కారు వతదంటా అక్కడ నుంచి పోతుందట
ఉహ్మ్
ఉమ్
ఎందక్క మల్ల ఎప్పుడు వస్తారు అట్టు
మళ్ళ ఏమో ఒక రోజు ఉంటారో మరి వతారో తెల్వద్ మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ బావ అన్నట్టు మీరు
ఉహ్మ్
ఆ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ సొంత తమ్ముడును పోతల్లట ఈ ఫ్రెండ్ ఈ ఈ ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు
నాలూరుకి నలుగురు
ఆ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి తెలుసు తెలుసా నేను లవ్ చేతన వాళ్ల బావనని
అందుకోసం ఇవి వాతాన్
అయితే మీము మీ డాడ్ మీ డాడీకి తెలుసా అంటే తెల్తవా అనిపితంది తెల్వదంటున్రు
ఉమ్
అంటే ఆయనకే ఇద్దామ అనుకుంటున్నారు అనుకుంటళ కాని
ఉమ్
ఉమ్
ఎందుకు ఏమయింది చెల్లి
ఉ అంటే వాళ్ళ బావున్నాడుగా వాళ్ళ బావ వాళ్ళ మమ్మీతోని అడిగిచ్చిడట
ఆ
వాళ్ళ ఇంట్లో అందరు తెలుహు వాళ్ళ బావొళ్ళింట్ల
అ
వీళ్ళక అంత ముందుకు గొడవలు ఉండేనట
అంటే దేనిమీ దేని విష్యామ్లా
ఏవొ వేరే చిన్న చిన్న గొడవలు ఉంటాయిగా ఇగ
గోడలు కామనే
ఇగ మాట్లాడుకోరు డైరెక్ట్గా వాళ్ళ మమ్మచ్చి మాట్లాడేసరికిగ ఒప్పుకుంటారుగా చే ఇద్దాం అన్నట్టే ఉన్నారు ఉమ్ ఒప్పుకున్నట్టేగా కానీ ఇప్పుడు ఇంకో సంవత్సరం అయిపోతే అయిపోతది కదా డిగ్రీ
ఆ
అప్పుడు చేసుకుంటరెమో
లవ్ కం అరెంజ్ ఆ
ఉ
లవ్ కం అరెంజ్ ఆ అంటున్న మ్యారే
ఆ ఆ కానీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి నచ్చవ్ ఇట్లా నచ్చవు మన మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళ సైడ్ అంటే అల్ల అమెకి నచ్చదు కానీ ఇగ వాళ్ళ డాడిదే ఉంటది కావచ్చు మొత్తం
కాపోతే ఇట్లా సొంత భావాలని చేసుకుంటే
ఉమ్ ఏమో అంటారు గనీ ఏమో తెల్వద్
పుట్టేటప్పుడు పిల్లల్తోని ప్రాబ్లం అయితననె అంటార్
అ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి డాడీ వాళ్ళ సైడ్ ఎంతమంది తెలుసా పన్నెండు మ మందో పదియేను మందోనట
మంద
అందరబ్బాయిలె మళ్ళ
వామ్మో
ప్రతి ఒక్కరు అబ్బాయేనట పన్నెండు మంది
పదిఎడు పన్నేండు మందంటే
దాంట్లోనే అయిపోయి ఎవరు మావయ్య ఎవరు ఏం పేరని తెలుసుకునే సరికె కనిపిస్ ఐతాయి
జీవితం అయిపోతది
ఉమ్ వామ్మ
పన్నెండు మంది అంటే మహానుభావుడే
ఉ ఉ
మీ బబాయ్ ఎటు
ఉ
బబాయ్ బబాయ్ ఎట్ పోయిండు
మా బాబాయ్ చేను కాడకి పోయిండు
పిన్ని ఉన్నా
లేదు పిన్ని పోదు పన్ని ఇంటికన్న ఉంటుంది ఫోన్ జుస్తాంది
నువ్వు ఎట్లా మాట్లాడతనవ్
నేను బయటకు వచ్చి మాట్లాడతానా మా తమ్ముడు లోపట సౌడ్ను ఎట్టిల్ ఫుల్ గా నాకు పిచ్చి లేస్తది ఆ బొమ్మలు
చెంప మీద ఒకటి పొతే ఇటు రమ్మను
సౌండ్ తక్కువ మేం చూసినామనుకో రిమోట్ టీవీ పనిచేస్తామని స్విచ్ కాడకి పోతాడు అందుకే సౌండ్ తక్కువ నింగ్ కూడా పోతారునే
ఇద్దరికి ఇద్దరు సరిపోయారా
ఇంకా మా చిన్న తమ్ముడు ఉన్నాడు చూడు తీట
ఈట గాడు
వాడైతే చూస్తాడు టీవీ చూస్తాడు చూస్తాడు మేము కూడా చూస్తాము వెనక నుంచి నేను మా పిన్ని మా బాబాయ్
హుమ్
ఇక చూస్తే చూసేదాకా చూస్తాడు ఆ బొమ్మలే చూస్తాడు మేముయినా ఏదో ఒకటిని చూస్తాం ఇగ వాని చూడ బుద్ధది కాకపోతే కథం టీవీ బంద్ చేసిపోతాడు మేము మేము ఉన్నామ అని తెలుసు అనకి చూతాం అని కూడా తెలుసు అయినా బంద్ చేసిపోతాడు బంద పని అంటే వాడు చూడు ఇగ నాకు అవసరం లేదని బని చేసిపోతాడు ఉంచి మాత్రం రిమోట్ ఇచ్చి మాత్రం పోడూ
వాళ్ళ కోస అయ్యిపోయింది పోతాడూ ఇగ
హమ్
వానీ అవసరం అయిపోగానే పోతాడు
ఉ వామ్మో అయితే నిన్న ఒకరు బర్త్ డే అయింది ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటాదిగా అయితే మా పెద్ద తమ్ముడు ఏమో ముందే తొందర తొందర స్నానం చేసి పోయిండు
వామ్మో
ఇక బ చిన్న తమ్ముడేమో ఇనికంటే ఫస్టే తన్నం చేసిండు మా పెద్ద తమ్ముడు కంటే ఫస్టే చేసిండు కాదు కాదు చేసిండు అక్కడ పోయి ఏ టైం కి బర్త్ డే అయిదు అన్నట్టుగా తెలుసుకున్నాడు వచ్చిండు ఇంట్కి వచ్చి ఇ టీవి చూస్తాడు
ఆ అదీ వాని టైం టేబుల్ అన్ని ప్రిపేర్ చేసుకుని ఉంటాడు వాడు
పెద్దోడు ఫస్ట్ పోయి ఆడ కూసున్నాడు వీడైతే కేక్ వచ్చేసరికి లేట్ అవుతుందట అని తెలుసుకొని వచ్చిండు నువ్వు పో మరి అన్న పోతాడు అని అంటే కేక్ ఇప్పుడు రాదే లేట్ అయివుతుది కొంచెం అని చెప్పి ఆక్కడ టీవి చూసిండు కొద్దిసేపు ఆడ చూసిండు ఇ కేక్ వచ్చే టైంకి బర్త్డేకి పోయిండు
ఒక విజన్ మీద ఉంటారు
అమ్మో
పెద్దోనికి అట్లా ఉంటాది వెళ్ళపోత చూడు
కూరంగా ఏంటి
అట్లుంటే లేకుంటే కష్టపడుతుంది చిన్నగా లేకుండా ఆయనే
ఉండేది అట్లా చిన్నోలకే
అ అది కూడా కటకపోయినా
ఉమ్
అది కూడా కరెక్టే
ఉహుమ్ హు ఇంకా
దయ కూడా చెప్పాలి
చెప్పాలి మా ఇంటికి వచ్చినప్పుడు అయితే ఇంకా పిచ్చి లేపిలూ పడినమ్మాటే
ఏం చేసినావ్
బొమ్మన్న మా చిన్నపిన్న వాళ్ళ ఇంటి వేయ్యలు కదా
ఔను
మా చిన్న పిన్న వాళ్ళ ఇంటికి వీళ్ళందరు పోయిలు ఒక రోజు షాపింగ్ వెయలి అని చెప్పిన కదా
ఆ పోయిన్రు అని చెపునవ్ నువ్వు వాళ్ళిద్దరు వునవ్
ఊమ్ ఇయ్యా పిన్ని వాళ్ళు ఇద్దరు పండుకున్నారు ఒక షాపింగ్కి పోయే ముందు
హ
ఇయ్యో మా పెద్ద చెల్లెలు ఉంటారు ఇద్దరు చెల్లెలు ఇద్దరు తమ్ములు పౌడర్ పౌడర్ అంతా తీసుకపోయి నీళ్ళలో కలిపి పిల్లు పౌడర్ అంత పెద్ద పౌడర్
ఏం కొట్టాల మరి కొట్టాలేదా మరి
ఇగ ఏమన్లే ఎంత మంది నన్ కొడతారు నలుగురున్నరు నలుగుర్ని కొట్టలా
అ ఒక్కళ్ళన నీకు మట్టిచింర
నా మాటనా నేను చూల్లే నేను కూడా పండుకున్నా
ఆహా వచ్చినంగాకాయి ని మీ భిన్నాయిన కొట్టదే
లేచినాక మా పిన్ని చూసింది ఎవ్వలేమంటది ఏమనకుండా సప్ సైలెంట్ గా పోయి ఆ గొడవ తీసి పైనా పెట్టిందిగా అట్నే మా పెద్ద చెల్లెనే అయీతది ఇలాంటి ఐడియాలన్నీ హ నెంబర్ వన్ దీంట్లో ఇలాంటి వాట్ల
మొత్తం అంతే డెట్కి పోయింది దిగిపోయింది
ఇంకా మా అమమ్మనేతే తిడతది మా చెల్లై అన్నిట్ల ఫస్ట్ వస్తదిగా చదువుల
అవునా
ఎందుకి చదువు చదివి అది ఇది అని తీడతాది తీటప్పనులే ఏతే కోపం వస్తది మా అమమ్మకు ఫుల్లుగా
అద తీచి పడేతురిగా నేను తేల్చనా
చదువు చదువుతంది అటు ఏం చదువులు ఇది అని తిడ్ తది ఉ మాట్లాడురు రాదు దు ఎట్లుండాలో తెలవదు ఉకీ ఇంట్లో పనులు చేసుకుంటే అద్ ఇద్ అని తీడతాది
ఉమ్.
అయినా పట్టించుకోదు మా చెల్లే.
ఇంకా ఇంకాన్నాయం ఇంకాదీనైతే. ఏం చేసినా ఏడికి పోతలే ఇగ.
ఉమ్.
దాంతోంటే స్టార్ట్ అయిద్ది మా అమ్మమ్మమోల ఇంటి కాడ.
ఉమ్.
ఇంకా మా అమ్మతో గొడవలు పెట్టుకుంటాది మా అమ్మమ్మతోటి.
ఉమ్.
ఉంటాడు తిడతాడు పోతాడు మల్ల రాడు ఇక.
ఉమ్.
ఆహ్ ఎదురొచ్చినా చూసుకొని పోయే రకం.
అయినా ఇప్పుడు చేయరు కదా చిన్నప్పుడు చేసిండ్రు.
ఇప్పుడు చేసింది ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ తిట్టులు పక్కన పెట్టు. ఇప్పుడు బోనిగా చేస్తుండటా.
ఉమ్ ఉమ్.
ఇప్పుడు చేసినంత కాదుగా ఇప్పుడు ఇంకా ఘోరంగా ఎత్తాండు. మమ్మల్ మమ్మల్ననంది పాయింట్. తీసుకో మరి.
ఉమ్.
ఇప్పుడు ఎన్నిసార్లు అయ్యింది ఇగ అట్లా.
సరే తిన్నారుగా. హలో.
ఆహ్ సరే మరి బ బాయ్.
ఉమ్.